హలో
ఆ వినిపిస్తున్నా అండి
ఆ అనిపిస్తాను బాగున్నారా
ఆ ఆ బాగున్నానండి మీరు
ఆ బాగున్నామండి ఎలా ఉన్నావు
బాగున్నానండి హలో ఆ తిన్నానండి మీరు తిన్నారా ఆ వినిపిస్తాందా నా వాయిసు నేన చాపలు పులుసు అండి మా అక్క చేసింది హలో హలో హలో
ఆ
హలో ఆ
పిస్తంద
ఆ ఇప్పుడు ఇనిపిస్తదండి ఇంతకు ముందేమి వినిపిలా
కాల్ సో స్తా ఉంటాయి
ఆ
ఉమ్ కొంచెం క్లారిటీగా బా చెవుల్లో పెట్టుకుని వినండి
ఓకే అండి చెవులోనే ఉంది
సరేగాని చాపలు పులుసు మీకు రాదా అండి.
ఆ నాకు రాదు అండి మా అక్కే చేసింది ఎప్పుడు చేసింది లేదు మాక్కకయితే వచ్చు మీరు మీరు చేస్తారా చెప్తారా రెసిపీ నేను నేర్చుకుంటాను
ఉమ్ స్తనండి ఫస్ట్ చేపలు బాగా లెమన్ లెమన్ పసుపు ఉప్పేసి కాసేపు దాన్ని బాగా కలిపి కడిగేసుకోండి ఎందుకంటే లెమన్ వేస్తే స్మెల్ రాదు చేపలు వాల్సన ఎక్కువగా నిస్వాసన అనేది రాదు అందువల్ల లెమన్ ఏసీ ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగేయండి అలా కడిగి పక్కన ఉ ఉప్పు పసుపేసి పెట్టేసినక టమాటాలు ఎరగడ్లు ఆ పచ్చిమిర్చి మళా చింతపండు ఒక నిమ్మ రెండు నిమ్కాయలంత సైజ్. పెట్టుకొని. నాన్ బేట్కోండి. పెట్ కున్ తర్వాత ఆ అదా ఆహా నిమ్మపండు అదే ఆ చింతపడు పుల్సు వడగట్టుకోండి తొక్కు తీసేసి దాంట్లో యా టమాటాలు నెక్స్ట్ ఒచ్చి కొత్తిమీరా మళ్ళా మిరపొడి పసుపుపొడి వేసేసి బాగా మిక్స్ చేసేయండి దాంట్లోనే చింతపొండు పులుసులోనే. టమాటాలు కూడా బాగా మిక్సీలో వేసుకొనన వేసుకోవచ్చు లేకపోతే అ టె దాంతోనే పిస్కేతనరంటే. కొంచె టేస్ట్ బాగా వస్తుంది నెక్స్ట్ ఆ ఉ ఒ కడయో దాంట్లో బాణాలిలో అ మెంతులు ఒక స్పూను ఆ మిరియాలు మిరియాలు సారీ ఆ మి ఉరియాలు ఒక స్పూను నెక్స్ట్ ఒచ్చి దా ధనియాలు రెండు స్పూన్లు ఇవి వేయించుకొని కొబ్బరి కావాలంటే కొబ్బరి పచ్చి కొబ్బరినా ఎండి కొబ్బరినా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి
ఓకే అండి
ఊ సిమ్లో బెట్ ట్టుకుని చేసిన తర్వాత ఆ అది చల్లారన్నాక మిక్సీ పట్టుకోండి తర్వాత నూని ఒక నూని ఎక్కు పోసమంటే ఒ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నూనె పోసమంటే రెండు కేజీ లకి నూనె బాగేసి బాగుంటుంది ఫిష్కి
నాపు
ఊ నూనె పోసి ఆ తర్వాత ఎర్రగడ్లు కరివేపాకు ఆ ఆవాలు వేసి వేయించు కున్న తర్వాత మనం చింతపండు బుల్సు రెడీగా బెట్ కున్నాం చూడండి అది వేస్ తీ బాగా సిమ్లోనే కొంచెం ఉడకనివ్వాలి కొంచెం బాగ తె లై క్యా గో అదే ఆ అదేంది ఆయిల్ పైకి ఒచ్చంత అంతవరకి ఉడికిన్ తర్వాత నెక్స్ట్ ఈ పొడి వేసాను చూడండి రెడీ చేస్తాం న మ మసాల ఓక ఐదు నిమిషాలు పె మళ్ళా చేపలని వేసేవారు కడిగి పెట్టుకున్న చేపలను వేసేసినాకంటె సిమ్ లోనే ఉడకనిస్తే ఒక ఆఫ్ వన్ అవర్ దాకా ఒక్క ఆఫ్ ఆ ఆఫ్ హవర్ దాకా ఆ అదే
ఆన్
ఇంట్లో నే ఉడకపెట్టుకోవాలి తర్వాత తర్ తర్వాత కాసేపు మళ్ళా కొత్తిమీర తురుమి వేసుకునేసి దించి పెట్టేయండి ఒక ఫోర్ అవర్స్ టూ అవర్ వస్తే వేసుకన్నా కూడా తెలుా
వునా థ్యాంక్ యూ అండి ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్ తను
ఎలా చేసినారో నాకు విడియో పెట్టాలి అలాగే ఇంకా మీ స్టడీస్ అయిపోయిందా
ఆ అయిపోయిందండి అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నాను
ఉహు
ఇంకొక టూ మంత్స్ లో అయిపోతుందండి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి నెక్స్ట్ మంత్
హ
ఇంగా ఎగ్జామ్స్ కంప్లీట్ అయితే ఇంకా ఎంబిఏ అయిపోతుంది అండి
ఓకే ఏ గ్రూప్ తీసుకున్నారు
నినా ఎంబిఏ లో స్పెషలైజేషన్ వచ్చి అక్కౌంట్ అండ్ హెచ్ఆర్ తీసుకున్నానండి ఫినాన్స్
ఓకే ఓకే బాగా చదువుకోండి చదువుకోని జాబ్ కొట్టన ఇప్పుడు ఉంటే యాడా జా ఓన్గా చేసుకున్నా కొన్ని లాసులు వస్తున్నాయి హ్మ్ ఏదో జాబ్ సంపాదించుకొని దాని ద్వారాన్న ఎటొ
అందుకే ట్రై చేస్తున్నానండి జాబ్ కోసం ఈ ఎంబీఏ అయిపోయిందంటే దీని బేస్ మీద
ఉమ్
వెళ్దామని చూస్తున్నాను అదర్ లోకేషన్ ఎ ఎక్కడనా
ఓకే
మంచిగా ఉండే చోట వెళ్ళాలని చూస్తున్నాను
ఉమ్
ఏదైనా టిప్స్ చెప్పండి జాబ్కుసం
హు జాబ్ కోసమా నాకేడాని ఇంట్లో హౌస్ వైఫ్ ని
అవునా ఉంత ముందు చేసే ఉంటారు కదా
అంతకు ముందు చేశాను అకౌంటెంట్గా డిగ్రీ బేస్ంద ఆ చే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చేసా తర్వాత మ్యారేజ్ అయినాక డ్రాప్ అయిపోయినా ఇద్దరు పిల్లలు వీళ్ళతోనే సరపోతాంది నాకు
ఆహా ఓకే ఓకే అండి
ఇయితే పార్ట్ టైం చేసుకుంటున్నానో ఆ జస్ట్ కాల్స్ మాట్లాడు కోనేదే అది కూడా ఒక్కసారి టైం కుదరడంలో పిల్లలు కొంచెం వన్ ఇయర్ అయిందంటే ఒక స్కూల్ వేసేసినన అంట ఒకండి ని అప్పుడు కొంచెం ఫ్రీ అవుతా
ఉమ్
అబ్బాయిల కంటే అమ్మాయిలకి కే కష్టమ అండి అబ్బాయిలు ఏందో నేను బయటకు పోయి సంపాదిస్తున్నాన అంటారు ఇంట్లో అమ్మాలు ప్రతి ఏటు అటు జడ్డు చేస్తుది పని
అవునవును అది వాళ్ళకి ఎట్లా తెలియాలంటే మనం చె అంతే కాదు ఒక రోజు వాళ్ళీ మొన్ని అన్ని బాధ్యతలు చేయమని చెప్పేసి మనం వెళ్ళాలి బయటికి
వాళ్ళకి అలా చెప్తే ఏమంటారంటే ఒకసారి నేను చేసే పని వచ్చి ఒక రోజ అంతా చేచాలు
ఉమ్ మనం ఎంప్లాయిగా ఉన్న వాళ్ళమే కదా మీరు ఇ ను జాబ్ చేసి వచ్చిన వాళ్లే కదా
ఆ అంటే వాళ్ళు అట్లా అర్థం చేసుకోరు వాళ్ళు వాళ్ళ హట్ అవుతాయి అమాట
ఓకే ఓకే అండి అకౌంటెంట్ గా ఎన్ని ఇయర్స్ చేశానని చెప్పారు
ఆ అర్థం కాలేదండి
అకౌంటెంట్ గా ఎన్ ఇయర్ చేసారు జాబు
నేను సెవెన్ సిక్స్ ఇయర్స్ చేశానండి
ఎలా ఉందిప్పుడు జాబ్ చేసి
బాగానే ఉంది కాకపోతే వెంట ప్రజర్ ప్రతి ఒక్కరి దగ్గర మనం మన ఓనర్ కోసం మనం హ చేస్తాము ఒక నమ్మకంగా అక్కడ ఉండే వాళ్ళు ఎట్టంట అే మీరు పెద్ద ఓనర్ లాగా బిహేవ్ చేస్తున్నారు మేము వర్క్ చేసే వాళ్ళము అనేదింటే నాకు సార్ ఏం చెప్పారు మేము అదే కదండి చెప్పగలుతాము అనేసి మనం చెప్తాము వాళ్ళకి హట్ అవుతారు
సేమ్ నా విషయంలో కూడా అంతే అండి నేను వర్క్ చేసాను ఒక కంపెనీ లో ఆ కంపెనీ లో కూడా ఇలాగే చేసేవాళ్ళు అంటే నాకు మేనేజింగ్ రోల్ ఇచ్చినారు మనేజింగ్ రోలేజ్ చెయ్యాలి మనం ఎలా డాల ఎలా వర్క్ చెప్పాలి అలాగే చెప్పినాను చాలా మందికి ఇక్కడ ఆ ఏజ్ డిఫరెన్స్ వచ్చింది ఇంకా సమ ఏదో ఒకష చలోచయి కానీ మనక మీ మన జాబ్ చేసేటప్పుడు పోయి మన పని మనం చేసుకోవాలని పోతాము
హ
ఇది మన పని మనం చేసుకున్నా మనం చేయించాలి కొన్ని పనులు కు చాలా కష్టం అండి ఇలా ఆలోచించా వాళ్ళ దగ్గర
అవును వాళ్ళకి అర్థం కాదు హ అదే నాది అదే ప్రాబ్లం అండి. అందుకే ఎక్కువ వీళ్ళతోనే. పొద్దున్ లేసి మన డ్యూటీకి వెళ్దాం. మనక్ కష్టపడేస్ ఏదో ఇంట్లకని వెళ్తాం విళ్ళకి అక్కడికి పోతే వాళ్ళు. ప్రెజరు, వర్క్ ప్రెజరు రెండు కలిపి ఇంటికి వచ్చే లోక్ లో పెద్ద పోరయిపోతుంది. కష్టపడి చే ఆ ఒక్ ఎయో అదే ఎట్ట కష్టపడి పని చేేసేవాడికంటే. ఈ మెంటల్ ప్రెషర్ ఎక్కువ. ఉంటుంది.
డి ఈ వాళ్ళని మనం ఎలా మాట్లాడి పని చేపించాల అనుకుంటున్నాం. వాల్ మనల్ని అలాగ పై వాళ్ళు మాట్లాడ్ అది తెలిదు వాళ్ళకి. తెలియకుండా.
ఉహ్మ్
ఏ హట్ ఆవ్తారు కోపడతారు. అట్లా చాలా టేస్ట్ చేసినా నేను కూడా
ఉహ్మ్
ఇప్పుడు నేను ఇక్కడ పని చేయకపోతే. పై వాళ్ళు నన్ను అరుస్తారు.
అవును
అది వాళ్ళకి అర్థం కాదు.
నేను సరే అనేసి మా సారి చెప్తాము ఓనర్కిి. సరే ఈ విధంగా అంటే వాళ్ళు. ఏం అంటే ఆ మన ముందర వాళ్ళని తిట్టేది. తర్వాత వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ నా మీద కంప్లైంట్ చేసేటప్పుడు. ఆ పాప అంతేలే అని చెప్పేసేది. వాల్ ఎవురు మధ్యలో ఇరక పోయేది. ఇద్దల్లో ఎవురు అదే ఆట జాస్ తారు అదే ఎందుకు అనేసి ఒసారి నాకు అనిపిస్తది. ఏదైనా మనమే ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి. ఎదన్న చిన్న వ్యాప్ రమైనా చాలా ప్రశాంతంగా చేస్కున్నాము. అనేసి అనిపిస్తుంది.
ఉహ్మ్
అనుకునేందంతా జరిగితే ఇంకేముంది.
అంతేలేండి ఇంకా అవుతుందిలేండి. ఆల్ ద బెస్ట్ మీకు
ఓకే అండి నే నెక్స్ట్ టు కాల్ చేస్తాను. బాబు లేసేసినట్టున్నాడు.